హలో ఆ వినిపిస్తుందండి.
ఏం చేస్తున్నారు?
ఏమి లేదండి అలా బయట వాక్ చేస్తా ఉన్నానండి. మీరేం చేస్తా ఉన్నారు.
మీమా ఏమేం చేయట్లేదు, ప్రస్తుతానికి ఖాళీ ఇంగా ఉన్నాం. ట్రిప్కి ఏమన్నా ప్లాన్ చేద్దామని ట్రావెలింగ్కి చూస్తున్నాం.
ఎంతో సౌండ్ వస్తుందండి. మీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు.
ఇప్పుడు వినిపిస్తుందా.
కొంచం ఏదో అదర్ సౌండ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాయండి. ఆ ఓకే అండి పర్లేదు ఇప్పుడు బానే ఉంది మా నా వాయిస్ వినిపిస్తు ఉందా అండి మీకు క్లారిటీ ఉందా ఏం జేస్తా ఉన్నారండి ఏంటి ప్లాన్స్ ఎలా గడిచింది మీరోజు ఏమి లేదండి ఓకే ట్రావెలింగ్ ఎమన్నా ప్లాన్ జేదాం అనుకున్నా ఓకే ఊహూ అంటే ఎక్కడికి ప్లాన్ చేస్ ఎక్కడికా అంటే ఏమ్ అనుకోలే అంటే ఎక్కడికి అంటే డిసైడ్ అసలు ఏం అవ్వలేదా ఎవ ఎవరితో వెళ్ళాలి అనుకుంటా ఉన్నారండి.
ఇంకెవరు ఫ్రెండ్స్ తోనే
ఓకే
ఉమ్ మొత్తం ఫ్రెండ్స్ అంతా ఫ్యామిలీతో పోతే ఎంజాయ్మెంట్ ఉండదు గదా
ఉండదూ ఆ అదేది నిజం అండి ఫ్యామిలీతో పోతే పర్లేదు మళ్ వీళ్ళతో ఉన్నంత ఎంజాయ్మెంట్ వీళ్ళతో ఉన్నంత జాయిల్ గా అట్లంతా ఉండలేము మనం ఫ్యామిలీతో పోతే బట్ మోస్ట్లీ నేన్ గూడా ప్రిఫర్ చేస్తానండి ఫ్యామిలీ ట్రిప్స్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అది ఇది రెండు ప్రిఫర్ చేస్తాను నేను నాకు నచ్చుతది ట్రై జేయండి ఇట్లా ఎక్కడన్నా అంటే మీ బడ్జెట్ బడ్జెట్ ఎంత అనేసి దాన్ని బట్టి ప్లాన్ జేసుకోవాలండి మీ గూడా
అవునండి ఇంగా బడ్జెట్ అలొకేషన్ ఇంకా వేయలేదు ఇంగా ఎవర ఎంత బడ్జెట్ ఎస్తారు అనేది
ఆ బడ్జెట్ ఫిక్స్ చేస్తేనే కదా తెలిసేది ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది
ఆటోమేటిక్గా లొకేషన్ చూజ్ చేస్తే బడ్జెట్ పెంచుతారులేండి వీళ్ళతో ఏం ప్రాబ్లం ఏం లేదు.
ఓకే అంటే అంటే ఏమన్నా అట్లీస్ట్ కొంచెం గూడా ఏమి అనుకోలేదా అండి ఇక్కడికి వెళ్దాము.
ఏ టెంపుల్ కా అనుకున్నాము బట్ టెంపుల్ కి ఎందుకు లే ఒక ఎంజాయ్ చేసే ప్లేసెస్కి వెళ్దాము అనుకున్నాం
ఇప్పుడు గోవాకి వెళ్తా ఉన్నారా అండి
గోవా కాని లేదు టెంపుల్లోనే ఎంజాయ్మెంట్ ప్లేసెస్ లైక్ బీచ్ ఉన్న ప్లేసెస్
కర్ణాటక సైడ్ ఒకసారి ఏమైన్నా ట్రై చేయొచ్చు కదండి
కర్ణాటక సైడ్ ఉంది ద్వ ఇంగా గుజరాత్ సైడ్ ఉన్నాయి.
హా మళ్ళీ అలాంటి ఇప్పుడు చూడండి మీరు బడ్జెట్ షేస్తనే గదా అది దగ్గరలో ఉంటుందా దూరం ఉంటుందా ఎంత అమౌంట్ పడుతుంది అనేది గూడా తెలుస్తు
చెప్తున్న బడ్జెట్ ప్రాబ్లం అయితే ఏం లేదండి పెంచుతారు బడ్జెట్ ఏం అలా ప్రాబ్లం ఏం లేదు
ఓకే
ఉమ్ ఓకే బట్ ఒక ఊరు పోయే ఒక రెండు ఐదు ఊర్లు పోయేబదులు ఒక ఊరు పోతాం అంతే
ఓకే ఆ ఇలా గూడా ట్రై చేయొచ్చండి అంటే ఇప్పుడు చూడండి మనం బడ్జెట్ ప్లాన్స్ చెక్కన కొన్ని కొన్నిసార్లు అంటే ఇక్కడికి యెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు దాన్ని బట్టి మనం గూడా అమౌంట్ డిసైడ్ చేయొచ్చ అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ యెళ్తా ఉన్నారు సో అందరి దగ్గర ఇంతే అమౌంట్ ఉందా అనేది ఎవరు అనుకోలేమంట ఎవరన్నా మనం అ అడిగాము అనుకోండి అంటే ఏ ఇక్కడికెళ్దాము ఫర్ ఎగ్జాపుల్ మీరు అన్నారు కదా కర్ణటక సైడ్ వెళ్లచ్చు లేకపోతే గుజరాత్ సైడ్ వెళ్ళచ్చు చ్చు అట్లా అని ఇప్పుడు ఇక్కడికి వెళదామంటే అంత దూరమా ఎంత అమౌంట్ అవుతుంది ఏమి అని ఫస్ట్ చోవాళ్ళు మిమ్మల్ని అడుగుతారు సో అలాంటప్పుడు మీరు చె ప్పాలంటే మీరు మీకు ప్లానింగ్ ఉండిండాలే కదా
ఉ అంటే ఫస్ట్ కూడా మనం ఫిక్స్ అవుతునే కదా ప్లేస్ అని ఫిక్స్ అయిత ప్లానింగ్ వేయనికి ఉంటుదాన్
ఆ అదే అంట్ తవ్స్ ఫిక్స్ అయిన తర్వాత ఇక్ అక్ ను ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా ఎక్కడ స్టే చేయాలి ఇక్కడ తినాలి అక్కడ నుంచి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అన్ని దగ్గర ఉన్న ప్లేసెస్ దగ్గర స్టే చేయడం ఎక్కడ ఇక్కడ స్టే చేస్తే మనం అన్ని ని ఆ ఏమ్ అంటారు చూసిరావచ్చు అనే దంతా చూసుకోవచ్చు అన్నమాట
అవునండి
అ
అదే చూస్తున్నాం అ అట్లే అక్కడున్న దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కానీ వెళ్ళడం
వెళ్తే మొత్తం ఓవరాల్ గా దానికి మీరు అన్నారు కదా చుట్టుపక్కల ఉన్నావు చూసేలాగా అలా ఉ ఉండేలాగా గా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనం ఎప్పుడో వెళ్తాము ప్రతిసారీ అంటే వేళ అంటే దగ్గర ఉన్న ఊర్లు కద్ కాబట్టి సో ఎప్పుడో వెళ్తాం కాబట్టి హా ఆ లోకషన్ అట్ అట్లంత కాదు అంటే మనం వెళ్ళాం అనుకోండి మొత్తం అన్ని చూసుకొని వస్తే అది ఒక ఫుల్ ప్యాకెజ్ లాగ్ ఉంటుందనమాట ఓ ఇది మిస్ అయినాం ఏదో ఒకటి చూసుకొని వచ్చేసన్నాం మేము అన్నట్టు ట్ ఉండకూడదు అనమాట అంటే పక్కన ఉన్నవి చిన్నవైనా కూడా కొన్ని బాగుంటాయి అన్నమాట ప్లేసెస్ అట్లా అట్లా చూసేసి వస్తే బాగుంటుంది దే అని నా ఒపీనియన్ ఎప్పుడెలదాం కుంటా అన్నారు బాయిదా బై అడగడం మర్చిపోయాను
మేబి నెక్స్ట్ మంత్ అండి నెక్స్ట్ మంత్ కావచ్చు
సారీ ఏంటండి నెక్స్ట్ మంతా ఓకే
నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నమంతా
లీవ్స్ దొరకాలి కదా వెళ్లడానికి
కున్నారు ఇంకా డేస్ ఏం ఫిక్స్ అవ్వలేదా
ఇంగా ప్లేసెస్ అని ఎన్ని విజిట్ అవ్వాలని ఇంకా అనుకోలేదు కదా
మళ్ళీ ప్లాన్ చేయొచ్చు కదా అండి ఇంకా ఏం ప్లాన్ చేయకుండా ఉంటే ఎప్పుడు అవుతుందని
చేయాలండి ఆ పని మీద ఉన్నాం ఇంకా అనుకోని ఇంకా టూ త్రీ డేస్ అయింది అంతే మా వాళ్ళ ఇకా
ఓకే ఎవరనా ఏమన్నా ప్లేసెస్ చెప్పారా సజెషన్స్ ఏమన్నా ఇచ్చారా
వాళ్ళ ఇంకా ఏం చెప్పలేదండి ఇంకా చెప్తామన్నారు
మీరేమనుకున్నారండి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నారు మీరు
గుజరాత్ సైడ్ ఉన్నాయి మంచిగున్నాయి
అంటే అంటే గుజరాత్ సైడ్ ఓక్ కె ద్వారకా ఇంకా దాన్ దగ్గర ద్వారకా మంచి ప్లేసే అండి నేను
ఉ ద్వారకా దగ్గర ద్వారకా అయ్యిపోతేనే కేదార్నాథ్ కు అక్కడ కొద్దిగా దూరం ఉంటాది ఒక టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తాది
మళ్ళీ అది మళ్ళీ ఒక అంటే హాఫ్ డే జర్నీ కాదండి
ఆ అవుతది
ఎంత లేదన్నా ఒక త్రీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది అన్ని కిలోమీటర్స్ అంటే మ్ ఓకే
చూసేయ్ చాలా ఉంటాయ్ మరి అక్కడ నుంచి కాశీ దగ్గర
ఆ మళ్ళీ కాశీ అంటే చాలా దు రం అవుతుంది దాప్డు మీరు ఆ ఎక్కడున్నారు దాన్ని బట్టి మీరు అక్కడ నుంచి అక్కడ్ కేళ్ళి అక్కడ నుంచి అక్కడికి అక్కడికి మళ్ళీ ఆ డిస్టెన్స్ అన్ని కాలిక్యులేట్ చేసుకోవాలి కదండి
అవునండి ఇవడే అవే అనుకున్నాం ప్లేసెస్ అక్కడ చూసి క డిస్ స్టెన్స్ కాల్యులేట్ చేసి డిసిజన్ తీసుకోవడం
నేనేమంటా అంటే ఇప్పుడు ఆ బద్రీనాథ్ అన్నార్ రు గ్ అంటే ఇప్పుడు కాశీ అనుకు అన్నారు అనుకోండి కాశీలో దగ్గరగా ఉన్న ఊర్లు నా ఏమంట్రూ కాశీలోనే చాలా ఉన్నాయి్ చూసేటివి టెంపుల్స్ కానీ ఆ అవన్నీ చూసేవి చాలా ఉన్నాయ్ సో అక్కడే ఎంత లేదన్న ఒక త్రీ టు ఫోర్ డేస్ నీకి ఈజీగైపోతుంది
మ్
సో బెట్టర్ నేనే ఏమంటా అంటే ఓన్లీ కాశీ కే బద్రీనాథ్ ద్వార క మెయిన్ మెయిన్ టెంపుల్స్ చూసేదానికినా కాశీకి ఒక ట్రిప్ లేదా అదేమి ద్వారకాకి ఒక సపరేట్ ట్రిప్ అలా వెళ్తే దాని సైడ్ చుట్టుపక్కల ఉన్నవి చూసిన
వెళ్ళాలంటే కావు అవ్ అంటే మరి బడ్జెట్ అలాకే బడ్జెట్ కూడా ఎక్కువ అమౌంట్ కూడా ఎక్కువ అవుతది
ఆహా అంటే మీరేమన్నారు ఇప్పుడు ఓ ద్వారకా బద్రీనాథ్ కాశీ అట్లా అన్నారు కదా అలా అలా అ ఓకే మీరు అన్నది కూడా బాగానే ఉంది కానీ దాని చుట్టుపక్కల ఉన్నా మనమేప్ ఇప్పుడు చూడలేం కదా ఇవన్నీ పెద్దవి మనకు తెలిసినవి అందరూ ఎక్కువ ఫేమస్ లో ఉన్నవి ఇవి విజిట్ చేస్తాము కానీ దాని దగ్గరలో ఫేమస్ కానివి బట్ అవేమంట్రారు అరుదుగా ఉన్నవి ఉంటాయి కదా అరుదుగా ఉన్నవి కూడా ఉంటాయి కదా ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క విశ విశిష్టత ఉంటుంది కదా అట్లాంటివి చూస్తే బాగుం
హుమ్ అలాగుని బాగుంటది బట్ నేనే ఉంటున్నా అంటే మరీ పోవడానికి కుదర్
కానీ మీరు అన్న ప్రకారం పోతే అది ఫ్రెండ్స్ తో పోయేలా గా లేదండి డివోషనల్ ట్రిప్ లాగా ఉంది
ఆ అక్కడ ఆ ఆటో మే ఆ ఫ్రెండ్స్ తో పోయినట్టు ఉంటది కానీ ఎంజాయ్మెంట్ అలానే ఉంటది
పె టెంపుల్స్ కి పోతారు ఓకే జర్నీలో ఓన్లీ ఎంజాయ్మెంట్ ఉంటుంది మీరన్నారు కదా కొంచెం ఆ ఉ బీచెస్ కానీ
ఆ ఇప్పుడు గు ఆ బీచెస్ అంటే అక్కడ సముద్రం ఉన్నాయి ఆ ఆ అలా
ఉ
ఉన్నాయి కదా
అయితే మీ ప్లాన్ ఎలా ఉందో అందురు దేనికోకే చెప్తారు నా సజెషన్ అయి తే నేనైతే ఇలానే అనుకున్నానండి అంటే
అంటే మనం డివో డివోషన్ అనుకున్నాం వాళ్ళు ే చెప్పాలి కదా మరి వాళ్ళ ఏమో ప్లేసెస్ చేంజ్ చేస్తారేమో
ఆ బికాజ్ ఫ్రెండ్స్ అంటే మోస్ట్లీ ప్రిఫర్ చేయరునమాట డివోషనల్ ఏ డియాసా స్ అనేసి అట్లా రియాక్షన్స్ ఒస్ తైయన్మాట టెంపుల్స్ ఓకే చాలా మంది అంటే మోస్ట్లీ నేను ఇంకా చెప్తానన్ అంటే ఆ గ్ ఏమంటారు బాయిస్ చాలా మంది ఎక్కువ వగా ప్రిఫర్ చేయారనమాట అమ్మాయిలు కూడా ఈ మధ్య అలానే ఉన్నారు టెంపుల్స్ ఒకే ప్రిఫర్ చేస్తారు బట్ కానీ వాళ్ళు కొన్ని కొన్ని అక్కడ ఇక్కడ ఉన్నాయి బట్ ఎక్కువ ప్రిఫర్ చేయ్యడి అంటే వాయిస్ ఈ మీరు ప్రిఫర్ చేయ్యరడి అందుకే చెప్తాన్నా
అదే అండి వీళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు కాల్ చేస్తామన్నారు గ్రూప్ కాల్ చేస్తామన్నారు
చూడండి ప్లాన్ చెయ్యడి ఏమన్నా ఉంటే దగ్గర అట్లా అయితే బడ్జెట్ లో ఉండేది అట్లు ఉంటే నాకు కూడా ఒకసారి చెప్పండి వీలైతే ఐ విల్ ఆల్సో ట్రై ట్రై చేస్తాను నాట్ కన్ఫమ్ నాట్ కన్ఫర్మ్ కాదండి బట్ ట్రై చే
చెప్తాలే అండి బ వీళ్ళ అనుకో వీళ్ళు కాల్ చేస్తా అన్నారు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో చేస్తాను అన్నారు వీళ్ళు కాల్ చేస్తే చెప్ ప్తా ఇప్పును మే మాట్లాడి ఇప్పుడు డెసిషన్ తీసేసుకుంటాము ఏదా అనేది అ తరత మీకు కాల్ చేసి చెప్తా లెండి ఎక్కడికి వెళ్తున్నాము బడ్జెట్ ఎంత అవుతుంది అనిళ్ళ చెప్తాను మొత్తాం టోటల్ అంతా మీకు హలో హలో